హలో హ్ బాగున్నారా.
ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి
తిన్నా అన్ని
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం కర్రీ చేసారు ఈరోజు
కర్రీ అండి టమాటా కర్రీ అండి ఎగ్స్ ఉడకబెట్టి అందులో వసాను
బాగుంటందండి అట్లా కూడా కరీసు
ఇను
మేము ఈ రోజు దొండకాయ చేసానండి కారీ. దొండకాయ కరండి మ్ పిల్లలు స్కూల్కి వెళ్ళారా అండి
ఎలా అండి
హ మ్ హా ఆ ఆ వెళ్ళ రా అండి అంటున్నా ఇంకేం చేస్తున్నారు అండి
ఏముందండి ఏం లేదు ఇ సిగ్నల్ రాట్లేదు కొంచెం అటు ఇటు తిస్తున్నామ అండి కరెంట్ కొంచెం కరెంట్ పవరు అది పోయింది
ఆహా ఎవరు ఉన్నట్టున్నారండి పక్కన
ఎవరు లేరండి అలా పైకి ఊరి కేవస్త అంటే ఇట్లా. బిల్డింగ్ ఉంటంది కదా బిల్డింగ్ పైకి అట్లా వచ్చినా. కిందంతా ఎడుంటే. పయినా చెట్ చింత చెట్ అనేదిటి ఓకటి ఉండ పైనా అక్కడికి వచ్చా ఉం ఇక్కడ కూర్చున్నాండి ఏం చేస్తున్నారంండి మీర ఏమనా చేస్తారా అంటే తెల్వద్ ఏదైనా! ఉద్యోగం చేస్తారా అండి.
లేదండి నేను ఇంట్లోనే ఉంటాను చిన్న పిల్లలు హౌస్ వైఫ్ న నేను
అవునా కానీ అంటే ఇంట్లో ఉండి ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుంటది కదా వర్క్
హ్మ్ ఇట్లా మనకు ఆ ఇప్పుడు. కరియా ఆపు లెక్క ఇంకా మనకి చన్సెస్ వస్తే చాలా బాగుంటది ఇట్లా.
ఉ అవునవును ఎందుకంటే ఆ వరాక్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం సరే ఆ ఎక్కువ అమౌట్ కాకుంన్నా కూడా మన చేతిలో ఖర్చు మందం దేనికోసం ఏదన్నా యూజ్ అయ్యి అంత మందం అయితే బాగుంటంది కదా.
అవునండి ఇట్లా హెల్ప్ చేయడం నాకు చాలా సపోర్టింగ్ గా అనిపిస్తుంది.
ఉ మా ఇప్పుడు ఏ జాబ్ అయినా. కానీ ఇప్పుడు ఏ ఉద్యోగం చేసుకున్నా ని మనము మనంతలో మనం నించో కాళ్ళ మీద నిలబడవ
కాళ మీద నిచున్నాం అనే వచ్చ ఉంటది మనకు కూడా కొంచెం ధైర్యం.
ఆ ఇంకా ప్రతి దానికి ప్రతిీ చిన్న దానికి మనం ఒకరిని అడగాలంటే ఒకరికి చేయి చాచి చాలా అంటే కష్టం కదా.
అవునండి అందుకే మనకు కూడా చిన్న చిన్న జాబ్ల అవకాశం చాలా వస్తే బావుండు అనిపిస్తుందండి
ఉ
ఆ వార్క ఫ్రమ్ లెక్క సరే ఎక్కువ శాలరీ ఇవ్వకుంన్నా మన ప్యాకెట్ మనీ లెక కొంచం సాలరీ ఇచ్చినా చాలు అనిపిస్తుం సరే
ఆ అవునండి
అ
హ హీ.
ఇంట్లో ఉండే వాళ్ళ కూడా కొన్ని అవకాశాలు ఇప్పిస్తే చాలా బాగుండండి
ఉ అంటే ఇప్పుడు ఉద్యోగం అంటే నేను కూడా ఇంటర్ ఏ అండి అంటే ఇప్పుడు ఉద్యోగం అంటే ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ ఫోన్ ఫోన్ పర్పస్ లా కాకుండా ఇప్పుడు మనకి ఏదన్నా ఇప్పుడు స్టిచ్చింగ్ అనుకోండి కుట్టు మిషీన్ మనమే మనకళ్ళ మీద మనం నేర్చుకోవచ్చు ఉండొచ్చు కదా ఒకవేళ వచ్చి ఉంటే
అవునండి అట్లనైనా ఆ వర్క్ ఏ అయితాది చేతి పనులు చేయడం కూడా
ఎందుకంటే అది మనము ఇంట్లో ఆ మ హు మన ఇంట్లో మన పనులు మనం చేసుకోవచ్చు సరే ఒ ఒక్క జా ఒక్క బ్లౌజు కుట్ కుట్టి రెండు బ్లౌజు కుట్టిన మనం ఇప్పుడు అనేది అవుతంది కదా ఎక్వనే అవుతంది కదా ఈ ఒక రెండు బ్లౌజులు ఇచ్చిన కూడా ఎక్కువనే అవుతంది
అవునండి అదే మనం యి మన సొంతంగా మనం కుట్టుకుంటే మనకు కూడా మనీ సేఫ్ ఇప్పుడు అవి
ఆ మని సేవ్ అంటే ఇట్లనే వాళ్ళు వాళ్ళలకు ఇస్తా ఉంటారు కదా దగ్గర దగ్గర దగ్గర తెలిసిన వాళ్ళు
అవునండి
అ
అట్లా కూడా చాలా బెనిఫిట్సే ఉంటాయి మనకు కూడా
వున మీకు మీకు వచ్చండి కూట్టడం
ఆ వచ్చండి నాకు కూడా టైలర్దింగ్ కొంచెం కొంచెం వచ్చండి స్టిచ్చింగ్ చేయడం అంత పర్ఫెక్ట్ ఏం రాదులేగాని కొంచెం కొంచెం వచ్చ ఆ
మనం వర్క్ ఫిట్ గా ఏం రా కాదు కాకపోతే అంటే క్లియ ఏంటంటే. నేర్చుకొని ఉంటే ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకున్నా అ అనుకో ఇంకొకరికి ఎవరికైనా ఆ నేర్పియొచ్చు లేదంటే ఎవరన్నీ చున్న వాళ్ళ దగ్గరకి మనం కూడా నేర్ నేర్చుకోవడానికి వేళ్ళ అట్లా కూడా అది కూడా యూసుఫుల్ కదా నేర్పిస్తే కూడా డబ్బులు కదా.
ఆ అట్లా కూడా ఆ యుజ్ అయితదండి కానీ మనం ఇప్పుడే బయటికెళ్ళి చేసుకోలేం కదా
హ్మ్ అది అది వచ్చింది ఎందుకంటే చిన్న పిల్లలు కదా కొంచెం వెలి చేస్త
మ్మ్ చిన్న పిల్లలు మనం బయటికి వెళ్ళి చేసుకోలేం మ్మ్ మనము ఇన్ ఇంట్లో చేసే పర్కు అయితేనే చేయగలుగుతాం
హ్మ్ హ్మ్ ఊను అది కూడా నిజమే కానీ ఏంటంటే ఒక్క బ్లౌజ్ కుట్టుకున్నాం మ అన్నది మనకు హ్మ్
కొంచెం స్టిచ్చింగ్ వచ్చుంటే మనయి మన సరే వేరే వాళ్ళకు ఇయ్వకుండా మనియి మనం గుట్టుకున్నా ఇప్పుడు మనీ సేఫ్ అయినట్టే కదా మనకు ఆ ఏం చేస్తున్నారు
ఏముంది నీ ఏం లేదు ఖాళీగా కూర్చున్నాను ఆ ఇంకా ఇప్పుడు ఫోన్లలో
హ్
కాళ్ళు నొప్ ఆ ఆన్లైన్ లో మీషో అని సంథింగ్ సంథింగ్ అట్లా వస్తున్నాయి కదా అట్లా చూద్దామ అంటే ట్రై చేద్దామ అంటే కొంచెం ఇబ్బంది అయితది కదా అంటే అన్ని ఫేక్ అ కరెక్ట్ ఉండవు కావచ్చు ఆ ఫేక్ ఉంటాయ ఏమో ఆ మన ఆలోచన కొంచం
భయంకర హ్మ్ అంతేనండి మేము కూడా చూస్తున్నాంగాని ఏమో ఫేక్ కావచ్చు ఏమో అని కొంచెం
అంటే హ్యాక్ అయి ఇప్పుడు ఈ మధ్య హ్యాక్ కుకింగ్ అనేది బాగా జరుగుతుంది కదా
మళ్ళా మనీ కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీకు వర్క్ కని చెపుతున్నారు
ఉ అ
ఫస్ట్ ఫార్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ పే చేస్తేనే మీకు ఇట్లా
కదా
ఉ
రసాయనిశ అంటన్నారుంటే మన దగ్గర ఆ మన దగ్గర అన్ని డబ్బులు ఉంటే మనం వర్క్ కోసం ఎందుకు వెళ్తాం
ఉ వాళ్ళు ఏదైనా అట్లనే అడుగుతున్నారు కదా ఫస్ట్ అందుకే ఏ వర్క్ చేయాలన్నా మనకు కూడా కొంచెం భయం కరంగానే ఉంది అంత మనీయ ఉంటే మన వర్ ఫ్రమ్ హోమ్ ఎందుకు చూస్తాం ఏదనా ఇంట్లోనే కిరాణా షాపో ఏదో ఒకటి పెట్టుకోలేమ.
ఆ పెట్టుకోవచ్చు కానీ ఆ కిరాణా షాప్ అయితే మాత్రము ఇప్పుడు కిరాణా షాప్ పెట్టు కున్నా గాని ఊ ఒక ఊరు అనుకోండి ఒక ఊరును పండ ఒక అప్పుడు నేనుకో ఎక్కడికైనా వెళ్తారండి వెళ్ళలేరు కదా సరే ఒకటి రెండు ఉన్నాయినింటే వెళ్ళి తీసుకోవచ్చు ఆ ఇట్లా నాలుగైదు బిజినెస్ లాస్ అవుతుది ఒకటి రె అంటే ఏం కాప్పుడు ప్లాట్ లో ఉంటది మ ఇట్లా కూడా చూసుకోవాలిగా అంటే ఇట్లా ఎప్పుడు చిన్నపాటి ఇలాంటి ఈవినింగ్ టైమ్ లోషాలం మ అనుకోని యూని చేసుకోవచ్చు స్నాక్స్ ఎక్స్ అంటే ఇప్పుడు బజ్జీలు బోండాలు అట్లా ఉంటాయి కదా ఆ అ వాంటి చూసుకొని ఒకరి కింద వర్క్ చేయొద్దు అన్న ఆలోచనతోని మనం సొంతంగా బిజినెస్ పెట్టుకున్నాం అనుకో అది కూడా సక్సెస్ అయితే సక్సెస్ అవుతు
అయితే ఎందుకు చాలా మందికి అట్ల అయినయి అట్ల సక్సస్ అయిన వాళ్ళ ఉం చాలా మంది మనం చూస్తలేం ఎగ్జాంపుల్కి తరూలలా అక్కడ ఇక్కడ చాలా మంది లేరు
చాలా మంది ఉన్నారు.
హ్ ఇట్ల గుడా బానే ఉంటదిలే గని బయటికిల్లీ చెయ్యాలి అది వరకు
ఉ అంటే పిల్లలు పెద్దోళ్ళయితే చేసుకోవచ్చు. కాకపోతే మరి ఇప్పుడు చెయ్యాలంటే చెయలేం లే కాకపోతే ఏంటంటే మనము ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ గానీ లేకపోతే ఈ పానీపూరి బండి లేదంటే ఈ బజ్జీల బండి అట్ల ఉంటయి గదా అది గుడా మనము మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటది కదా
అవునండి
మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము చేసినంత మందం మనకు ఆ రోజు సరే ఒక మనం థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసినం అనుకో మనకు అట్లీస్ట్ నైన్ హండ్రెడ్ అయిన వస్తది ఫస్ట్ రోజు.
ఫస్ట్ స్టార్టింగే కావచ్చు రాను రాను మనీ పెరుగుతా ఉంటది.
రాను రాను మనం పెట్టిన దానికంటే ఎక్కువ గూడా రావచ్చు కదా.
అవునవును మనం ఇన్వెస్ట్ చేసింది దానికి డబల్ గుడా వస్తది ఒక్కొక్కసారి హ్మ్
మీరు మీకు మీకేమైనా అట్లాంటి వర్క్ల మీద ఇంట్రెస్ట్ ఉంటదా అండి.
ఆ మొన్ననైతే మా దగ్గర్నే ఒక ఆమె పెన్సిల్ మేకింగ్ మిషన్ అని తెచ్చుకుంది. దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుండే.
ఉ
కానీ ఇప్పుడు కొంచం మళ్ళ ఆలోచించాల్సి వస్తుంది. అది గుడా వర్క్ అవుతదో కాదో మరి ఆ కంపినోడ్ సేల్ చేసుకుంటడో చేసుకోడో అని
మ్ ఇప్పుడు పెన్సిల్ మేకింగ్ అయిన గుడ వాళ్ళు ఇస్తారు. ఇచ్చినంత సే ఇచ్చినన్ని రోజులు ఇస్తరు మళ్ళ తర్వాత ఇయ్యకపోతే మన దగ్గర మిషన్ ఉండిపోతది అప్పుడు మనం ఆ మీషన్ ఎంత పెట్టినమో అంత లాస్ కావాల్సిందే కదా
మ మళ్ళా వాడు మనం రెడీ చేసిన పెన్సిల్స్ తీసుకోకున్నా మనం బయట సేల్ చేసుకోలేము.
ఆ చేసుకోలేము దానికి ఒక ప్యాకింగ్ ఏదన్నా సీల్ అది ఉంటది గదా అవును
టి రాసిస్తుండులేగాని ఎంతైనా భయమే గదా వారంటీ తీసుకొని మేం ఏం చేస్తాం
అట్ల అట్ల అంటే మరి బ్యాంకులలో మాత్రం చాలా గోల్డ్ గానీ ఏమంటారు క్యాష్ గాని పెట్టి ఉంటున్నయి అట్ల పెట్టిన బ్యాంకులకే దొంగలు పడుతున్నరు. ఇ ఇట్లాంటి వాటిని మనం సెక్యూర్గా పెట్కోలే ఇది సెక్యూర్ ఉంటదా మనక్
అదే నమ్మలేం దీన్ని గూడా మనం. ఉ అందుకే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది లేకపోతే తీసుకు న్నాం అనుకున్నా
మ్ అదే అదే ఒకసారి ఆలోచించుకోవాలి మనం కూడా
అవె అవె
ఓకే అండి మరి
హ